ఆ అక్క బొల్లు బయటేత్తన్న
ఇల్లాకిలీ ఊడిసినవా
ఆ ఊడిసినక్క ఆ ఊడ్షిణా చా బోసి
వేనిళ్లే పోతన్నవారా
కొంచం గోరువెచ్చగా పొత్తక్క
మ్మ్
కొంచెం గోరువెచ గ పొత్త
పోసుకుంటదా సళ్లిళ్లు పో పోయవ్
సళ్లిళ్లు బాగా సల్లాయి పోయాను బాగా వేడియి పోయాను మామూలుగా మన గోరు వెచ్చగా ఉండేటట్టు పోత
ఆ
గోరువెచ్చగా ఉండేటట్టు పో
అదే లేషీనా అటు బోలు బయట ఎషినా బోలు బయటేసుడుతోనే మస్తు కోతులు అచ్చినయి కోషేపు ఆగిన టీ పెట్టుకొని తాగినం ఇగ మల్ల అవన్నీ మల్ల బోల్లు బయట ఎషిన ఈటూడశిన అటూడశిన ఇల్లుడుశిన మరే ఇగ పని అయింది కదా ఏం చేస్తాంన్లు ఏం కథా అనీ అనుకుంటానా అప్పుడూ రెండు సార్లా ఝాన్సీ చేసినట్టున్నది. తిని నేను పడుకున్నా ఇగ అమ్మ వాళ్లు ఉన్నదా అని చెప్పింది నవ్వు ఒకసారి చేష్నవా
ఏ నేన్ చేయల అక్క
ఆ
నేన్ చేయలేదు
మాదా అక్ క డ్యూటీ కీ ఒకటి నుంచి వెళ్ళపోతుంది అట
ప ఈ ఈ నెల మొత్తం ఇంటికాడ ఉన్నా అన్నట్
ఆ అంటే ఫస్ట్ తారీఖు నుంచి అ డ్యూటీకేకుతాదంట. అంత కొత్త సిస్టర్ వచ్చిందట. ఆ ఇయ్యాల ఉంటది అత్తమ్మ,
ఏమో అక్క ఒక మాట ఉంటా అన్నద, ఒక మాట ఇ గ నీ ఇష్టం అన్నా. నేను మీ ఇష్టం ఎప్పుడ స
నర్సి బాబాయి దగ్గర పోతుది కావచ్చునా,
ఆ అట్లానే నర్సిబళ్ళ పోతనది
దగ్గరనేనా
ఏమో అక్క నేను ఎప్పుడు పోయినా కాకల పల్లకు వాళ్ళ పిల్ల అప్పుడ పోయినా నర్సిబళ పెళ్లప్పుడు.
సార్ ఫంక్షన్ పోలే
పోలేదు అక్కయ, నను చిన్నమే బుట్టిన కా నేను ఏ ఫంక్షన్ పోలేది ఏడి పోలే.
ఆ
ఆ చిన్నగుందకల ఏడికి పోలేని
నువ్వు పోయినవ్ కావచ్చు, మరి దగ్గర నేను అనిని అడుగుతాను.
వెళ పోలేక
ఆ
స
సరదాక వాళ్ళు ఏం చెప్తారు.
హలో
ట్యూషన్ పంపిస్తాందా!
ఎవళను
వాళ్ళానే మిల్కి వాళను
ఏ పంపియదు అక్క
పెద్దామ పేరేంది
మిల్కి మిల్కి
అసలు పేరు
కృషిక
చిన్నామె పేరు
చిన్నమే పేరు నైసీ
ఆ
చిట్టి ఎప్పుడు పోతదట
మన చిట్టి పేరేంది
మన చిట్టి పేరు శివాంశిక
ఆ ఆ ఆహా గదే
ఎప్పుడు పోదనడు చిట్టి
చిన్నడు బర్త్డే అయినాక పంపిద్దాం అనుకుంటాను జూన్ పదహారుకు అయితది కదా ఇగ జూన్ పన్నెండు అ అంటే అప్పుడు అసలు ఇక జూన్ పన్నెండుకు స్టార్ట్ అయితుది కాగానీ ఏందంటే జెండా ఉన్నది కాబట్టి రెండో తారఖు ఎవరు జెం ఎత్తుతలేరుని ఫస్టు కు బడి పెట్టిర్ర
అహా ఇప్పుడు ఫస్ట్ నుంచలేేనా స్కూల్ వీళ్లకు
ఆ
అంటిప్పుడు ఫస్ట్ తారీకు న హ
జూన్ ఫస్ట్ కు స్టార్ట్ చేసిర్రు ఎందుకంటే జెండా పండుగ జూను సెకండ్ కు కదా సెలవులల్లా ఎవరు ఒత్తలేరు ఎవరు పోతలేరు అని ఏం చేసిర్రు జూన్ ఫస్ట్కుకు బడి స్టార్ట్ అని పెట్టిన్రు పెరితే జూన్ ఫస్ట్ నుంచి వెళ్ళి సెకండ్ కు జెండెగిరెత్తరు ఒక్కొక్కసారి పోతారు ఒకసారి పోరు ఎందుకంటే జెండెగిరెత్తే పిల్లలు వీళ్ళందరు ఉంటారు కదా అప్పుడు వ్యాన్లు స్టార్ట్ అయినాయి.
అవునవును
దిగమల్ల ఏడు సెకండ్కు జెండ పండుగ చేసుకున్నాక తాటి నుంచి వెళ్ళి కంటిన్యూగా పోగుడే గాని ఇక కొంచెం కొంచెం ఇం ఎండలు పోడుతా ఉంటాయి కదా
అవును కొడితే అయినా హాలిడేస్ కూడా పెంచుతా అన్నారు కదా
ఆ
ఇప్పుడు మన చిన్నోన్న వాళ్ళకి కూడా ఎంత అంతేనా వీళ్ళ కూడా జాన్ ఫస్టు లనుంచేనా
ఆ
ఊరి ప్రశనించని కాదను అందరికి అంతేనా
హాఫ్ కేజీ అర కిలో అవునా
జూన్ ఫస్ట్ నుంచిలా అయితే అందరికి
గదే జూన్
పచ్చడా టెస్ట్ చూసి లమమం చూడన ఉప్పుకారం
నిన్ననే చూసిన అన్నాం కలిపి పెట్టినాం పెద్ద మంచిగా ఉన్నది కాని ఇప్పుడు ఎక్కడ నిన్ననే చూసినాం కదా
రేపు అల్ప రాసం ఆనంగేష్
ఉమ్
రేపు స్నానం చేసి కలుపురాదక్క
అద అయితే ఇగ శుభం పాలనున కొనిద్దామా అని అక్క ఇక్కడ రిమోట్ లేదు చూడు రిమోట్ లేనిది తొాంబె తొంబై ఐదు రూపాయల అదు తొంబై అయిదా
తొంభై ఐదు
ఉమ్
తొంభై ఐదు కిలోదానికి రెండు నూట ఎనభై రూపాయలు నూట ఎనభై ఐదు
ఎబున్స్ గడి ఆ ఎ కొని యియరు గద్దమ్మ ఎందుకు ఉమ్ ఇ ఎ ఏ ఎక్కడి దక్కడనే ఉండాలి
అ ఎక్కడది అక్కడనే ఉంటేనే క్లియర్ ఉంటాది అని ఉమ్ నేను క్లియర్ ఉంట
అయితే ఇక కొనితే హాఫ్ కేజీ అసలు పచ్చిది పోయకుండా ఇదే సరుపు నాకులే గాని చూద్దాం కదా అది ఎట్లా మంచిగా ఉంటుందో పచ్చడి చూద్దాం అని పోయనది ఏమైతుది అని
పచ్చడా పచ్చిది పోతే పక్క గట్టిగా ఉంటది కంతే ఏం లేదు కాని పక్క వట్టిగా ఉంటది
ఆ అర తొంభైదు తొంభైదు అంటా నూట్ టెన్ బై ఐదు గదార
నూట ఎనభై ఐదు ఎంతో ఉన్నది రేటు
తొంభై యిదు అంటే నూట ఎనభై ఐదు అట తొంభై తొమ్మిది ఎనభై ఐదు అంటే నూట ఎనభై ఐదు ఎాల అన్నటు కిలోలకు నూట ఎనభై ఐదు
నూట యన భై ఐదు ఏయో ఉన్నాయి రెండు ఐదు అంటే తొమ్మిది వందల పద్దెనిమిది తొంభై తొంభై నూట ఎనభై తొంభై రెండు తొంభై మూడు పడుతది తొంభై ఐదు అనుకో లాస్ట్
ఎంత అవుతు అంది
తొంబై తొంబై తొ నూట ఎనభై నూట ఎనభై యు రూవాల ఇంకా నిర కిలా పా తొంభై ఐదు రూపాయలు తీసుకు అన్నా డిస్కౌంట్
అదే యిక పోనీ ర్ అయిపోతుంది ఇక ఆమె పోపు చేసుకొని ఏమన్నా చేసుకొని
అక్క చేసుకుంటరాటా పాప చేసుకుంటదాటానా
చేసుకుంటూ రాడం మూడు రోజులకు చేసుకుందాం అని అన్నది
ఏమైంది ల్యాండ్ అమ్ముతా అన్నారు అమ్ముతాల్ల
ఆమ్మ అదార అక్కవాళ్ళదా
ఆ
అక్క వాళ్ళదా
అక్క వాళ్ళది మీడియా
అమ్ముఆలె అమ్ముత చెత్త గాని ఏదో ఒకటి తీసేత్గాని పని అవుతుది కదా అప్పులు తెరుపుకోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు
ఇక అంతే కదా మరి వాళ్ళ
ఎక్కడక్కడ అప్పు జరుపుకొని ఇల్లు కట్టుకోవాలి
ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఉంటాయి అవి వడ్లే పెరుగుతానే గాని
ఆ వడ్డీలు వెరుగుతలెవా
ఓ
అమ్మాల అమ్ముతే ఇక పైసలు వస్తతే అప్పులు దర్పంగా ఇం అన్న ఉంటే చిట్టి పేరు మీదని అన్న వయాలి ఇల్ళన్న స్టార్ట్ చేయాలి ఇక
మే చన్నీళ్ళు తాపీ
బావాగరకా
చెప్పడా
చెప్పడు చెప్పడు నీకెందుకు అవసరమా తెచ్చేదానివా అని అంట పెట్టడు మోగం మీద గోచినాక కీల కియాల అని అంటాడు నేను చెప్పలేదా రా రేపు అనంగా ఇలా చెప్పి అనుకోయి నేను టెన్షన్ పడాలి టెన్షన్ పడి ఆడ ఇడ అడగాలి కట్టాలి బాబకు చెప్పాడు ఏదనా ఉంటే ఆయనే చూసుకుంటాడు కానీ ఇక నా వరక వచ్చేది చెప్తాడు అన్నట్టు రవుణ ఎవరన్నా అంటారు కదా
అరే అరే
గిట్లాట కదా గట్లాట గదా అంటే నీకెవరు చెప్పారుంటే నిజమా కాదా చెప్పు అని అంటే నీకు తెలివదు అని అంటాడు అన్న తర్వాత లాస్ట్ కు మూమెంట్ల కట్టే ఆయనే నాకు కాడికి తెచ్చుకోకపోతే అడిగితే చెప్తాడు నా కాడికి తెచ్చుకుంటే చెప్తాడు రా ఎందుకంటే నాకు నా కాడికి అచ్చవరకు చెప్తాడు రాకపోతే ఒకవేళ ఆయన చేతులు ఉన్నాయి అనుకో నాకు చెప్పడు అన్నట్టు కట్ట తల అన్నట్టు
ఓహోహో
ఉమ్ వెళ్ళకపోతే ఆయన కాడ వెళ్ళకపోతే నన్ను నాకు ఎట్లా గిట్లా చేయాలి కాదు ఎట్లా అని అంటే నేను ఎక్కనో బాధపడి తెచ్చి ఇయ్యాలి మళ్ళీ జీతం పడ్డాక మొన్నటి ఇచ్చేయి వాళ్ళకి ఇచ్చేయాలంట ఇత్ర అనుకో పాడుత
ఇప్పుడు అక్క వాళ్ళు కూడా అమ్ముతన్నారు కదా ఇల్లు కట్టుకోవడానికి
హు సరే రా
ఓకే
సరే రా కట్ అయితలేదు కదా కట్ గాల కట్ చెయ్,